హలో హాయ్
ఎందుకంటే మీరు నవ్వుతున్నారు అంత మీ నవ్వు చాలా బాగుదండి
మీ వాయిస్ నాకు టూ టైమ్స్ ఓచ్చింది
ఓ
హాయ్ హాయ్ అని టూ టైమ్స్ ఓచ్చింది
నేను టూటైమ్స్ అన్నానండి
అవునా నేన్ నెట్వర్కు అంటే ఏమనా అందేమోననీ అలా ఓచ్చిందేమో అనుకున్నా అనుకుంటా ఇంకా అయిపోయిందా పనులు అన్ని పనులైపోయ్నాయా
అయిపెనండి ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నారు నైట్ ఉన్నాయి ఇంక చాలా పనులు
నైట్ కూడా చేస్తారా పన్లు
జుట్టుకి ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఎండిన బట్టరు అప్పట్వరకు ఎండుతే అవి మడత పెట్టి సెల్ఫ్ లో పెట్టాలి
అదొక పనియా
అఫ్కోర్స్
జుట్టుకు ఆయిల్ పెట్టుకోవడం
మీకు ఏం తెల్సుండి ఆయిల్ హెర్ లేను వాళ్ళనకి తెలిస్తే ఆ బాధలు ఒకోక్క చుక్క పె పెడ్తూంటే ఆయిల్ కార్తుంటే హ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే
ఆహా అద అట్లాంటప్పుడు రోజు పెట్టుకోవాలండి ఆయిల్
రోజు వెట్టుకున్న అయ్తది కదాండి రోజు ఒకోకసారి అయ్యే బదులు ఒకసారే ఎక్కువ అయి అయిపోతాయి కదండి
అంతే అంటే మీరట్లా అట్లా ఇంట్లో ఆ
వాయిస్ కట్ అవుతుందండి మీది
ఒకసారే పెట్టుకోకపోతే మొత్తానికి ఉసిపోతదని
ఉ మ్
అంతేనా పన్లు రాత్రి చేసేవి
కరెక్ట్ ఇప్పుడు ఫైవ్ థర్టీ చి సిక్స్ అవుతుందా సెవెన్ వరకు సెవెన్ థర్టీ వరకు అయిపోతది అది ఇట్లా ఇట్లా సెకండ్స్ లో అయిపోతది సెవెన్ థర్టీకి ఆకలి స్టార్ట్ అయితది ఆకలి స్టార్ట్ అయితే ఇగా ఆగుతూ ఆగుతూ ఎయిట్కి అందరిని పోదాం పోదామని అడిగే వరకు ఎయిట్కి ఎయిట్ ఫిఫ్టీన్ అయితది ఎయిట్ ఫిఫ్టీన్ కి తినదానికి వెల్ తం వెళ్ళినప్పటికీ కొన్నిసార్లు కర్రీ అయిపోతది లేకపోతే కర్రీ ఉంటే టేస్ట్ బాగోదు
మీ దాంట్లో కర్రీ ఉండదా అంటే బయట నుంచి వస్తుందా
లేదు లేదు వండుతరు కొంచమే వండుతరు
అదేంటి అందరు ఇట్లా లెక్క పెట్టుకొని వొండాలి కదా ఒకసారి అయిపో సరిపోతుంది
అట్లా ఉంటరు మనుషులు ఏం చేస్తాం
అంత నడప్ అంటే పీపుల్ని పె అన్నం పెడుతుంటే తెలుసుకోవాలి ఇంత ఇన్ని సార్లు పెడుతున్నారు ఒకసరైన తెల్ స్కుంటే సరిపోతుంది ఇంతమందికి ఇంత అని
అంత అంత సీన్లేదు మా హాస్టలోలకి అట్లా అయిపోయిన తర్వాత ఇగ ఎయిట్ టెన్ ఎయిట్ ఫిఫ్టీన్ కి దిగి నైన్ వరకు తింటాం నైన్ వర్కి తిని నైన్ కి వాకింగ్ బోయ్ నైన్ థర్టీ వరకు వాకింగ్ అట్లా చేసి నైన్ థర్టీకిి రూమ్కొస్తం అండి
అవునా చాలా పెద్ద ప్రాసెస్ అండి తినడా
మరి ఏం హాస్టల్ల కష్టాలు ఇంట్లో ఉంటే రెండు నిమిషాల్లో తింటాం
అది వేరే అది వేరే మమ్మీ ఎసిస్తే తింటారు
అది
మీ దాంట్లో కూడా కట్టెల పొయి వాడుతున్నారా లేకపోతే ఉందా గ్యాస్
మా హాస్టళ్ల అయిపోతలేదు ఇంకా
అయ్యో అందరు పాపం బాధలు పడుతున్నారు మాక్ ఓన్లీ ఒకటి కర్రీ కూడా పెడుతున్నారు ఆయిల్ ఐటమ్స్ తీసేసారంట మెన్యూ లె
ఓ మాదాంట్లకెళ్ళి కూడా తీశేశిరు
ఓ అంటే ఓన్లీ మీల్స్ ట్ వరకే అనుకుంటా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరి
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఆర్ ఒ పులిహోర
వావ్ ఈజీ అయిపోయా చూసావా గ్యాస్ ఎక్కువ యూటిలైజ్ అవ్వదు
మా హాస్టళ్లకి తెలివి మామూలుగా ఉండదండి
వాళ్ళకి ఎప్పుడు బచాయించుకోవాల అనుకుంటారు
ఉ
అదే రైస్ అనుకో ఒకసారి వొండేస్తే ఇటు మీరు లంచ్ కి తీసుకెళ్ళచ్చు అటు బ్రేక్ఫాస్ట్ చేయచ్చని వాళ్ళ ప్లాన్
ఉ
మీరింగా తినాల్సి వస్తది బట్ తినాలి కదా
అదే కదా
ఉమ్
రేపు ఏంటి మరి ప్లాన్స్ గుడికి వెళ్ళేది ఏమన్న ఉందా
ఆ రేపా లేదండి ఇంట్లోనే పెద్ పెద్ద ట టైం పడిపోతుంది చేయడానికి పూజ
అవునా రేపువే రేపు ఏమేమే స్పెషల్ చేస్తారు మరి
రేపు ఏమో మరి అంటలే ఇంట్లో ఉండే బట్టి అనమాట ఒకవేళ ఉంటే మమ్మీ ఉంటే చేస్తాం స్పెషల్స్ లేదా చెయ్యం ని హాస్టల్ లో
మా హాస్టల్లో చూడాల రేపు గుడి దగ్గరికి వెళ్తాను కాబట్టి అక్కడనే
ఓ గుడి ఉందా మీ దెగర
ఉంది ఉంది
అయితే అక్కడే పెడతారు ఇంకా అక్కడే పెడతారు ఇగ అన్నదానం
అక్కడికే వెళ్తాము వెళ్తే తర్వాత చూడాలి ఏమవుతుందో
ఉమ్
ఫుల్ రష్ ఉంటారు
ఇంకేంటి మంచి అన్ని రేపు ఒకవేళ అన్నదాన్ని పెడితే ఇంక అక్కడ అన్ని స్పెషల్స్ ఉంటాయి ఇక మంచి తిన చు దేవుడు ప్రసాదం కదా పానకం కూడా ఇస్త
ఇస్తారు అందుకని పోయిన సార్ ఆయన దొరకలేదు
అయితే లేట్ అయినట్టున్నారు కొంచమే వేసినట్టున్నారు లేదంటే
ఇట్లా ఐదు సెకండ్స్ లో అయిపోయింది పానకం
ఉమ్ అదే చాలా మంది వచ్చినట్టున్నారు
ఉమ్మ్
మ్
ఇంకా మరి
ఓకే
ఏంటి మరి హాలిడేస్ ఎప్పటినుంచి ఎక్కడికి ప్లానింగ్
ఎ హోల్డెస్ సమ్మరా
సమ్మర్ సమ్మర్
సమ్మర్ లో ఆ ఉన్నాయండి చాలా పనులు
ఎమ్ పన్నండి వెకేషన్ కి వెళ్తున్నారా
ఉమ్ అవునండి చుట్టాలు అందరు వస్తారు కొంచెం పని ఉంది గుడికి అక్కడికి తిరగాలి
వావ్
అదేనండి మొత్తం ఫ్యామి మొత్తం
అవునా అవునండి ఈరోజు మా సిస్టర్ ని డెలివరీ కోసం హాస్పిటల్ కి తీసుకె వెళ్లారు అంట అండి
వావ్ గుడ్ న్యూస్ అండి రాబోతుంది అయితే
కానీ ఇంకా ఎప్పుడో తెలియదు కానీ టైం దగ్గర పడింది అని హాస్పిట లోనే ఉంచుకున్నారంట
అతే ఇంకొకవేళ రాకపోతే వాళ్ళు ఇంకా సిజరింగ్ చేసేస్తారు
ఓ అంటే ఇంకా టైం ఉంది కదండి డెలివరీకి
ఆ అదే ఇంకా డేట్ తరువాత చూస్తారు అందికే అంటే ఏమైనా రిస్కోద్దని హాస్పిటల్ ఎళ్ళినట్టున్నరు అంటే ఆల్రెడీ ముందే జాయిన్ అవుతారు కదా వన్ వీక్ ముందు చాలా మంది లే ఎప్పుడో ఒకసారి గుడ్ న్యూస్ వస్తదిగ
ఎప్పుడోస్తదో ఏమో ఎగ్జామ్స్ మిడ్స్ అయిపోయినంక వెళ్తా ఒక టూ డేస్
ఓ నైస్ హాలిడేసే కద ఎట్లైనా
అ వన్ మంత్ ఎట్లాగో మేమైతే అన్ని డేస్ చదవం కదా
ఆ అవునండి అంతే మేమ మేమిప్పటినుంచే ఇప్పునుంచే స్టార్ట్ చేస్తున్న అక్చుఅల్లీ ఇప్పుడే
అదే అనుకుంటానే ఉన్నా స్టార్ట్ చేసారు డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటూనే ఉన్నా కానీ
అదే సెమ్ముకిప్పుడే స్టార్ట్ చేసేస్తానండి ఎందుకూ అన్ని రోజులున్నాయి కదా ఆ ఒక్కొక్క క్యూషన్ ఈరోజునుంచి చదువు కుంటే ఆ రోజుకి బాగా ఫిక్స్ అయిపోతది మిడ్ కాదు సిమ్ మిడేవరికి కావాలి సేమ్మండి
వావ్ అండి మిమ్మల్ని చూస్తే చాలా మోటివేషన్ వస్తుందండి
పది పది స్టెప్స్ ముందు ఉండాలండిట్లా పది స్టెప్స్ అది ఎప్పుడో మ్ముంటే ఇప్పుడ్నుంచే చదువుకోవాలి
అవునండి ఈరోజు ఎవరన్నా మిమ్మల్ని మండికి పోదామ అని అడిగారా
లేదు లేదు
లేదా ఒక పర్సన్ మీకు మీకు మండిప్పిస్తాన్నది గుర్తుందా
యః యః అవునండి
అడిగారండి ఎప్పుడెళ్దామని
వావ్ అవునా
అవునండి మీరేమో వీలవతలేదు నాకేమో మండి తినాలనిపిస్తుంది మీక్ చెప్ ఎప్పుడండి చెప్తా చెప్పండి తొందరగా వీలు చేసుకోండి
మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్దామండి మీ ఇష్టం
మా నేనెప్పుడు కాలి అండి మీరే బస్ ఉంటది బస్కెల్లాలి అని అంటారు
అట్లెంలేదు ఈవిన్ ఆ అట్లా ఆఫ్టర్నూన్ అయిపోయినాక ఆఫ్టర్నూన్ వెళ్ళిపోదాం
ఏఐ సాటర్డే రోజు తినరు కదండి మీరు
నేను ఇంకా నా కోసం వెజ్
అయ్యో వెజెందుకండి తినేదేదో నాన్వెజ్ ఎ తిందా ఎప్పుడికైన
మళ్ళీ ఇప్పించే వాళ్లుండరు కదండి
ఆ
అందుకే అంట మీరు తింటారు కదా మీరు తింటారు కదా
నేను ఎట్లాగో తింటానండి ఎప్పటికైనా ఇప్పిస్తారు కదా వాళ్ళు అప్పటికైనా ఇప్పిస్తారు కావచ్చు
సర్లే మనమైనా తినొచ్చు తర్వాత
ఉమ్
సరేనండి
సరే అండి బాయ్
ఉమ్